హలో
నిన్న ఉగాది కదా మీ ఊర్లో సెలబ్రేషన్స్ ఏంటి
మా ఊర్లో ఊరేగింపు జరిగింది మళ్ళీ ఆదివారము సేవ జరుగుతుంది ముత్యాలమ్మ తల్లికి మీ ఊర్లో ఏం జరిగింది
మా ఊట ఊరేగింపు జరిగింది పండగ సెలబ్రేషన్స్ కి పోటీలు పడి
మా ఊర్లో ర్యాలీ కూడా చేశారు
ముగ్గులు పోటీలో పాల్గొన్నాను సెకండ్ ప్రైజ్ వచ్చింది
తాడేపల్లి గూడంలో జాతర జరుగుతుంది ఇన్విటేషన్ వచ్చిందా మీకు ఆ
ఏ హలో
పక్కూర్లో జాతర జరుగుతుంది మీకు ఇన్విటేషన్ వచ్చిందా
ఆ వచ్చినది ఇ వచ్చింది
స్కూల్ కి హాఫ్ డేస్ కూడా ఇచేసారు
ఉ సరే అవుతు
ఆ స్కూళు అడ్మిషన్స్ కోసం మళ్ళీ తిరుగుతున్నారు అప్పుడే స్టార్ట్ చేశారు కూడా అ పిటిస ఆ